ఆ హలో
హ్మ్ చెప్పండి మేడం
వినిపిస్తుందండి
ఆ వినిపిస్తాందండి ఏం చేస్తన్నారు
ఏం చేయలేదండి ఉన్నాము
ఊహూ
మీరు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా చిదంబరం వెళ్ళారా?
లేదండి
చిదంబర్ రం గురించి పోని విన్నారా చిదంబరంలో ఒ కా విగ్ర హం లేని దేవుడు కాదు నటరాజస్వామి కొలువై ఉంటారు అందులో
ఏమండి
నటరాజ స్వామి
ఓకే ఓకే ఓకే ఆ
హ్మ్ మ్మ్ నటరాజ స్వామి హ్మ్ అది దాంట్లో విశిష్టత విశిష్టత ఏంటంటే చిదంబరంలో అది విగ్రహం లేని దేవుడంట విగ్రహం మనకి కనీ కనిపించ్ కుా ఉంటంది అంటారంట అది చి చిదంబరం వెళ్లం లోపలికి వెళ్ళాం అంటే అదొక్క లో లోక లోకి మనం ప్రవేశించినట్ంతా డివోషనల్ గా ఉంటుందనమాట లో చెప్పల్ంత వైబ్ అలా మనకి అది నా కరెక్ట్ గా ఎక్కడ అనేది ఐడియా లేదు నేను మొన్న రీసెంట్గా చూసాను హ్మ్ యూట్యూబ్ లో వచ్చింది టను దీన్ని ఓపెన్ చేస్తే దాని గురించి మొత్తం తెలుసుకున్నాను అనమాట ఆ ఏంటన్ ఆ గ్రహాలు ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఏంటన్ అంటే మనకి ఆ కొంచం పాజిటివ్ వైబ్ అనేది కలిగిస్తాయంట ఆ గర్ గర్భ గుడిలోకి ప్రవేశించినప్పుడు ఆ విగ్రహం అనేది కనీ కనిపించకుండా ఓన్లీ న నటరాజస్వామి రూపం మాత్రమే మనకి కనివిందు చేేస్తుందంట ఆ నటరాజ స్వామి తో పాటు ఈ లోపల క్ గర్భకుడిలోకి వెళ్ళిన వెంటనే మనకు ఒక డివోషనల్ వైఫ నేది బాడీలో ఆటోమేటిక్ గా పాజిటివ్ వైబ్స్ తో ఫ్లో అవుతుందంట
ఓకే ఓకే అండి మీ పురాణాలు మీద మంచి పట్టు ఉండదండి
ఆ పట్టేం లేదు అంటే చ అంటే మనకు తెలియని విషయం తెలుసుకోవడంలో కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా
అవునను అవునండి
అందుకని చెప్పేసి అది అట్లా తోస్తూ ఉంటే వచ్చిందన్నమాట మళీ రీసెంట్గా దాని గురించి, సో ఇం వెళ్ళలేదు వెళ్ళాల అనుకుంటున్నా ఇంకోటి ఇంకోటి చెప్పాలి, చిదంబర లో కూడా మన ఆ పుట్టు పూర్వత్వాలు కూడా అందులోనే ఉంటాయంట, అక్కడే ఉంటాయంట.
ఆహా
మనము ఆ ఈ జన్మలో మ్ ఈ ఆ ఈ జన్మలో ఏం చేస్తున్నాము ఏం చేయబోతున్నాము అనేది నెక్స్ట్ ఆ ఇంతకు ముందు జన్మలో మనము ఏం చేస్ చేసే వాళ్ళము ఎక్కడ ఉండే వాళ్ళము అనేది కూడా పర్టికులర్ గా అక్కడ ఉంటుందంట అక్కడికి వెళ్ళి ప్రతి
అంటే చెప్తారంటాడు ఐ ఊరు చెప్తారా ఐ రా
ఆ అక్కడ ఆ అక్కడ జాతకాలు చెప్పేదానికి ఉంటారంట వాళ్ళు మన ఫేస్ చూసిన వెంటనే మనము ఎప్పుడు పుట్టినాము, ఎక్కడి నుంచి వచ్చినాము, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదంట. జస్ట్ పూర్వకాలంలో మనం ఐ మీన్ పూర్వ కాలంలో అంటే ఇంతకు ముందు జన్మలు మనం ఏం చేస్
మ్
వి మొత్తం టోటల్ చెప్తారంట అంటే మనము ఇప్పుడు ఇదైపోతాము అనేది ఒక పర్టికులర్ టైమ్ అనేది కూడా ఇస్తారంట వాళ్ళు
ఓకే అండి అట్లా మంచిది చెప్పారండి మీరు మేము కూడా వెళ్తాము
హ అయ్యో తప్పుకుండా వెళస రండి అం అే కదా చెప్తా ఉంటను
ఓక
వీటి గురించి పెద్దగా వినను కానివ్వండి అడి వీటి గురిం చి పెద్దగా వి నమ్మన్ నేను ఎందుకంటే వేరే అక్క చె పరు నాకు తెలిసి నాకు చెప్పారు ఏ ఏంటంటే ఆ అక్క ఇది వరకు వెళ్ళి చూసుకొని వచ్చినారంట, ఒళ్ళు పెద్దనాన్న గారికి సేమ్ ఇలాగే ఉంటే హెల్త్ క్యూర్ అవుతుంది అనింటే క్యూర్ అ అమ్మా వన్ వీక్ కె టైము వన్ వీక్ తర్వాత ఆ ఆ ఇ ఇది ఇదయిపోతారు అనంటే అటుగా టెన్ డేస్ ఉన్నారంట అంతే ఆయన మళ్ళ చనిపోయారంట హుమ్ సో అప్పటి నుంచి అనమాట ఆ ఎక్క నమ్ముతా ఉండారనమాట.
మ్ వెళ్తామండి నేను కూడా మీరు చెప్పారు కదా
వెళ్ళేసిరండి మ్ అలాగే కాశీకు కాశీలో కూడా కాశీక్ కూడా ఒక విశిష్టత ఉందంట తెలుసా మీకు
కాశీ కూడా పవర్ల్ నా అండి మంచి పవర్ఫుల్ అంత కదండి శివాలయ కాశీయ
వినేది వేరు తెలుసుకోడం వేరు
ఏమండి
కాశీ గురించి వినడం వేరు
ఆ
కోవడం వేరు
ఓకే తెలుసుకుంటామండి మామేలు గా చెప్తా ఉంటారు. కాసికి బోయి అస్తే వస్ మనిషి జన్మధన్యం అవుతది. కొందరు అక్కడికి బోయి కూడా ఆ అదేదో ప్రాణం కూడా అర్పిస్తారు కదంతేదండి
అవునవును అవును పూర్వకాలంలో పూర్వకాలంలో అంటే కాదు మన ముందు ఉన్న పెద్దవాళ్ళు కదా పెద్దవాళ్ళు ఉన్నారు. కదా వాళ్ళు కాశీక్ వెళ్లి తిరుగొచ్చు వారంటే అబ్ తప్ప వీళ్ళు కాశీకి వెళ్ళి తిరికొచ్చినారా అనే అంత ఆశ్చర్యానికి గురయ్యే రోజుల నుంచి ఇప్పుడు కాశీ ఓ కాశీయా అనే దానికి వచ్చినామంట మనము అది ఆ ఎందుకంటే ఆ కాశీ అనే ఒక విశిష్టత ఏంటంటే ఆ గంగలో ముని కి తేలడం అనేది ఒక గొప్ప అప్పా వరమంట
కాశీలో కాశీలో కూడా శివుడే కదండి
కాశీలో కూడ శివుడే అర్ధనాదేశ్వరుడు సగభాగంతో ఆ అర్ధన్ అర్ధనాదేశ్వరుడు అర్ధభాగం శివుడు తో కొలువై ఉంటారు అర్ధభాగం గంగల్ గంగని నింపుకొని ఉంటాడనిమాట
మ్మ్
మ్మ్ అది ఏంటం అంటే ఇంకోటి ఏంటంటే కాశీలో శి శవాలు కూడా అట్లట్లే ఆ గంగలోనే పైన తేలుతాఉంటాయంట అట్లే
ఆ అవునండి శేప్పారు. మావాళ్లు కొందరు వెళ్లారు. చెప్పారండి.
ఆ అది కాశీలో ఆ ఇంకా మునిగేటప్పుడు మనకి ఇష్టమైంది ఒకటి వదిలేసి వచ్చేయాలంట అంటే కాయే కాయేపేక్ష ఆ అని అంటారు కదా కాయేపేక్ష దేహేపేక్ష కానేదో ఓ రెండు ఉం
ఆహా ఇంద్ర సినిమాలో ఉంది అదేనా ఇది చెప్తారు కాదండి.
ఏది ఎక్కడ.
అదే ఈ ఇంద్ర సినిమాలో ఉంది కదా సోనాలి బెండ్రే హీరోయిన్
ఆ ఆ ఇంద్రా సినిమాలో అవును.
అతను మా మెల్లోకేళ్తంది కదా
అవును అవును అది సిన్ ఆ ఆ ఆది సి సినిమా అండి. సినిమా కాదు ఇక్కడ మనం రియల్ దా హా ఇది అది సినిమా
ఆ ఆ నేను అట్ట ఆ మాట అంటున్నానండి సినిమానే
ఆ కాయేపేక్ష అనంటే మన దేహంలో ఉండే మలినాన్నంతా తొలగించేసుకోని.
ఆ
ఆ పైకి లేస్తాం కదా మునిగేటప్పుడు మన పాపాలన్నీ తరించుకుపోయి ఆ కొత్త దా దాన్ని కొత్త ఆలోచనని కొత్త ఆ ఒ ఆ దాన్ని మనకి ఆ ఒ ఆ ఒ అదేంటది ఉద్భవించండి అని అంటారు కదా
ఉద్భవించం అంటడి మళ్ళీ జన్మించం ఏంటి
ఆ మన పాపాలన్నీ అక్కడ మా పాపాలు మేముేం చేసినామో మాకు తెలీదు స్వామి మా పాపాలన్నీ ఇప్పటి వరకు కు మీలోనే దాచేసుకొని మమ్మల్ని పరిశుభ్రతను చే ఆ పరిశుభ్రతంగా ముని మునిగి తేల్చండి అని అనేది అం
ఊ
కాశీకి వెళ్ళలి మునిగేటప్పుడు మనకి ఇష్టమైన దాన్ని ఒకటి వదిలేసుకోవాలంట అంటే మళ్ళీ ఫ్యూచర్ లో మనం బతుకున్న రోజులు దాన్ని ముట్టుకోకూడదు తినకూడదు
ఆహా ఓకే ఆ దానివల్ల ఏమింటండి ఉపయోగం ఇష్టమైన వదిలిస్
ఆ ఇష్టమైంది వదిలేస్తాము ఆయన మన ఆయన మనకి ఇది చేస్తారు కదా న నాగి ఇష్ ఇష్టమైంది నేను మీకు వదిలేస్తున్నాను, నన్ను మీలో ఇదిసుకోండి మీలో ఒకఆ ఒ ఐక్యతను చేసుకోండి అని అనేసి మీనింగ్ ఫుల్
ఉ
మ్
మీ మీర ఎప్పుడున్నారు
ఆ
చెప్పండి
చెప్పండి చెప్పండి మీరే
మీ మీరు ఎప్పుడనా వెళ్ళారుా అక్కడికి వెళ్తున్న ఆ ప్లానింగ్ ఉందే
ఎక్కడికి ఆహా ఇప్పుడే లేదండి కాశీక్ అంతా ఇప్పుడు వెళ్ళను నేను కాశీకి వెళ్ళలేదంటే నా పిల్లలు బాగా బాగా చదువుకొని మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళు పిల్లలు పుట్టినాక ఆ తర్వాత వాళ్ళు కొంచెం పెద్దోళ్ళ అయినాక అప్పుడు వెళ్తాను అంటే సిక్స్టీ ఇయర్స్ అబో
సరే సరదే అండి అంతా చెప్తుంటారు మాముూలు కాశీకి పోవాలంటే సగం వైసీపీ నాకి వెళ్ళాల అన్నట్టు మీరు కూడా మీరు ఆ మాట చెప్తున్నారండి
ఆ ఇంకంతే కదా ఇప్పుడు ఎక్కడ వెళ్తామండి చెప్పండి ఇప్పుడు వెళ్ళలేం కదా ఇంకా పిల్లలు అని వాళ్ళని చూసుకో ఇం వాళ్ల్ుదు కాశీకి పోవాలంటే మినిమం వన్ వీక్ అన్నా స్పెండ్ టైమ్ స్పెండ్ చేయ్యాలా పిల్లల్ని తీసుకెళ్లలేమా వన్ వీక్ పిల్ల నుదు వెళ్ళలేమా
అవుడి
సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి
అవు
వాళ్ళు జాబు అవన్నీ అయిపోయినాక వాళ్ళ పెళ్ళిళ్ళు పిల్లలు లోవన్నీ అయిపోయినాక
హ
మళ్ళీ ప్లాన్ చేసుకోవాలన్నమాట
ఓకే ఓకే అండి ఇంకే ఉన్నాయండి టెంపుల్స్ మన కన్నా తెలిసిన బ
మీరే చెప్పాలి మీరు ఇది వరకు ఎప్పుడైనా ఎక్కడైనా విజిట్ చేశారా టెంపుల్స్ విజిట్ చేస్తుంటే ఎలాంటి టెంపుల్స్ చూడొచ్చు బాగుంటాయి విశిష్టత అతే ఏంటి అనే దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చెయాలి
కాకి నా దగ్గర ఒకటి వెళ్ళామండి మర్చిపోయిన పేరు భీముడు పాదం పెట్టాడనేసి ఒక టెంపుల్ ఉంది ఆ
పాదం అక్కడ పెడితే తర్వాత భద్రాచలంలో ఎక్క కూడా ఉంటుంది కదా ఆయన
ఆ ఆహా ఫస్ట్ పాదం కాడకయితే వెళ్ళామండి చూసామా ఆ అడుగు పెద్దది చూసాము చాలా పెద్దది అడుగు అది బండ పైన కొండపైన కొంచెం డ స్టాన్స్ మేము వెళ్ళాము ఆ చూసి మండి మా కసిన్స్ బ్రదర్ నక్కడిచ్చారు కర్ణాటక దగ్గర
ఓకే
అక్కడికి వెళ్తే వెళ్దామని చూసినామండి పెళ్ల పెద్ద పాదం అండి అచ్చు అట్లే ఉందండి ఇప్పుడికి కూడా బుర్ర బుర్ర గృహాలకేప్పుడన్నా వెళ్ళారండి మీరు వైజాక్ దగ్గ